హ
హలో
హాయ్ యండి
హలో
ఏం చేస్తున్నారండి మీరు
ఏం లేదు
అన్నం తిన్నారా
ఆ తిన్నం
ఏం కురా
మాదా చి చికెన్
అవునా ఎప్పుడు తెచ్చిర్రండి
పొద్దున
మీక్ చికెన్ వండడం వచ్చా
ఆ వొచ్చు
అవునా ఎలా వండుతారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా
ఎలా వండుతారు అలానే వండుతారు
ఒకసారి చెప్పారా ఎలా వండుతారో
ఎలానా
హు చెప్పండి ఒకసారి